టి
ఏంటి చెప్పు ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి నైట్ అయిపోయింది కదా అండి వర్క్ అయిపోయింది. పిల్లలకి హోమ్వర్క్ చేయిం ఆ తిన్నామండి పడు కోడానికే ఇక రెడీ అవుతున్నాం.
ఓకే ఓకే మరీ సిటీస్ లో తొందర పండుకుంటారు కదండి లేట్ అయితుంది.
కొంచం పాపకి హోంవర్క్ చేయించేసరికి లేట్ అయిందండి.
ఆహా మయి పాప ఫస్ట్ క్లాసా అండి
ఆ ఫస్ట్ అండి ఇప్పుడు
ఆ
వాళ్ళకీ అంటే మా అయిపోయినయండి అయితే ఏప్రిల్ అంతా ఫస్ట్ క్లాస్ సెలబస్ చెప్పేసారు ఆల్మోస్ట్ వాళ్లకి ఒక హాఫ్ సిలబస్ అయిపోయింది
ఓకే అప్పుడే
అప్పుడే అయిపోయింది హాఫ్ సిలబస్ ఇప్పుడు రివిజన్ నడుస్తుంది, ఇప్పుడు జులై మంత్ లో వాళ్ళకి ఎగ్జామ్ గూడ పెడతరు ఫస్ట్ అసైన్మెంట్ కూడ పెట్టేస్తరు.
ఆ ఎందుకు ఫాస్ట్ అని పిస్తుంది కదండి మనకీ సిలబస్
ఆ సిలబస్ అంటే టే ఏంటి ఇప్పుడు మనకి టెన్త్ లో నైన్త్ లోనే టెన్త్ సిలబస్ స్టార్ట్ చేపి చ్చి జనవరి కల్ల మనకు మళ్ళీ రివిజన్ చేపిస్తారు కదా అలానే ఇప్పుడు పిల్ల లకు ఇక్కడ ఆ అదే ప్రాసెస్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేపిస్తున్నరు అలా
అదే అండి కానీ చాలా తొందర చేసినా కూడా పిల్లలు చదివిందేగ
ఆ అదేలేం డి గాని ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు అలవాటు అవ్వాలని తొందరగా సిలబస్ ఎక్స్ట్రా సిలబస్ స్టార్ట్ చేపిస్తున్నారు.
ఉమ్ అయితే ఇప్పుడు మీ పాప చదివే దాంట్లో స్కూల్లో ఈ మధ్యెలా నేను వింటున్నా స్కూల్లో అరబ్బీ కూడా నేర్పిస్తున్నారంట తెలుగు మల్లి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూలే అరబ్బిక్ కూడ నేర్పిస్తున్నరంటా మరి మీ పాపచదివే స్కూల్లో ఉన్నదా అండి
అది లేదండి ఇది గాయత్రి టెక్నో స్కూల్ కాబట్టి ఇక్కడ ఉండదండి. వేరే మదర్సాస్ ముస్లిమ్స్ స్కూల్ అయితే అవి పె పెడుతారండి మన ఇలా తెలుగు మీ ఏం గవర్నమెంట్ స్కూల్లల్లా అయితే అల ఉండదండి ఓన్లీ ఊ ఓ దు మీడియంస్లల్లయితే ఉంటాయండి ఇ
అయి అది కాదండి ఇప్పుడు ఉన్నయండి, నేను ఇక్కడ్నె పోయినా అండి మాది ఇట్ సైడ్ లోకల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అని, మళ్ళీ కేరళ స్కూల్ అని మలి తా ఇంకో స్కూల్ అండీ అదీ ఈ జబ్బీల్ గూడది ఏమో స్కూల్ ఉంది అటు సైడ్ ఆ స్కూలల్ల మనకీ ఆ రోజు ఇంగ్లీషు నార్మల్ ది ఇప్పుడు అన్ని స్కూల్స్ లో ఎలా ఉంటయో అలా నేర్పిస్తరూ. వీక్లో టూ డేస్ అయినా, త్రీ డేస్ అయినా అరబీ నేర్పిస్తరండి ముస్లిమ్స్ కి
ఆహా
ముస్లిం పిల్లలుంటరు గదా వాళ్ళకి నేర్పిస్తరు సిస్ట్ వన్ అవర్ క్లాస్ తీసుకుంటరండి
అదే మరి ఇక్కడ గుడ ఉందేమో అండి తెలవదు మరి. కు అంటే ఆ మ్ ఎవరన్న చెప్తే తెలుస్తదండి ఇప్పుడ్ మీర్ చెప్పారు కాబట్టి మాకు తెలిసింది
అవునండి, ఆ వునండి
ఆ తెలిసింది ఇక్కడ టాపిక్ రాలేదండెప్ ప్పుడు ఆహా ఒకవేళ అలా టాపిక్ ఎవరన్న చెప్తే
ఉమ్ హ్ ఏదంటే ఇప్పుడు మనం ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఎ వ్వరన్న ఏ క్యాస్ట్ అయిన ఓ క్ ఆ క్యాస్ట్ వాళ్ళకి కొంచెం అనిపిస్తదండి ఇప్పుడు సపోస్ నేన్ ముస్లిం అనుకోండి ఇప్పుడు ముస్లిం మనం నేర్పిస్తే బావుండేది ఎందుకంటే మనకు దొరకట్లే చాలా మంది టీచర్స్ ఇప్పుడు నార్మల్ స్కూల్స్ లోనే ఆ ఒక టీచర్ ని దీసుకోవాలంటే హై ఎడ్యుకేటెడ్ కావాలంటున్నరు
అవునండి
ఆ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంతున్నా జేసిన జాబ్స్ కూడ దొరకట్లే చాలా మందిక్ ఎలా అండి
ఆ అవునండి ఇప్పుడూ పొల్యూషన్ ఆ పొల్యూషన్ పాపులేషన్ ఎక్ పోతుందిగా బట్టి చదివినా అదీ ఇవ్వట్లే చదివిన వాళ్ళకి ఇవ్వట్లే ఎవరోకరు వాళ్ళకి కావాల్సింది ఇస్తే ఆ లంచం లాగా ఒక ఫైవ్ లాక్స్, టూ లాక్సో అట్ల ఇస్తే అప్పుడు వాళ్ళూ మనకి ప్రిఫరెన్స్ ఇచ్చి స్తున్నరు గాని మన చదువున్జూసి ఇవ్వట్లేదండి అందుకే
అదే అండి
వక్స్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు టైలర్ మిషినూ కుట్టడము లేక్పోతే మెహందీ డిజైన్స్ బ్యూటీషియన్ ఇవైతే కం కంపల్సరీ యూజ్ అయితయండి మన్కి, ఒక ఒక వన్ ఒకా ఒక కస్టమర్ తీసుకొని వాళ్ళకి ఏదైనా ఒకటో మెహందీ డిజైనో లేక్పోతే బ్యూటీషనో హేర్ హేర్ స్టైలింగ్ చేసామనుకోండి ఫైవ్ థౌజండ్ ఎటూ పోవండి. అలాగుంటంయండి ప్పుడు ఇప్పుడు సారీ డ్రెపింగ్ అని ఒకటి కొత్తగా నడుస్ స్తుందండి మనం ఏం చెయ్యాలంటే వాటికి ఒక మిషిన్ తీసుకోని వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని మొత్ మొసారి అది చేసినా కూడా మాక్సిమం ఒక టూ థౌసండ్ టటు వెళ్ళమండి ఒక చీరకి టూ థౌజండ్ ఏసుకున్న గుడ మ పోవండి ఈ గవర్నమెంట్స్ అన్నా ప్రైవేట్ కన్నా ఇదే బెస్ట్ అండి ఇలాంటి వర్క్సే బెస్ట్
అవునండి అదైతేరి ఎలడి అసలు మన ఇప్పుడు జస్ట్ ఫీజు చూడండి అండి ఒక్కసారి స్కూల్ ఎంట్రన్స్ లోనే నార్మల్ స్కూల్స్ లోనే స్తాం మేము ఆ స్కూల్స్ ల ఏసినప్పుడు ఫార్టీ థౌజండ్ జస్ట్ ఫీజ్ అవుతుందండి మనం మన బస్ బస్ కూడా ఎయట్లేదండి ఉట్టి జస్ట్ ఫిజే
ఉ ఇప్పుడు అలానే ఉంది లేండి ఎల్కేజీ ూకేజీ క ఫిఫ్టీ తౌసంద్ థౌజండ్ అలానేమో అప్పుడేమో టెన్ థౌజండ్ లోనే తినం ఇప్పుడు జస్ట్ స్టా టి ఎల్కేజీ నర్సరీకే ఫిఫ్టీ వరకు కట్టాల్సి వస్తుంది
అవునండి అసలు ఈల్లు సంపాదించింది మొత్తం దానికే పోతుందండి
ఫోను ఫస్ట్ క్లాస్ కీ వన్ ల్యక్ టూ సెకండ్ టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకు అయితదండి పిల్లలు టెన్త్ వరకు చదవాలంటే
అయి అదే అండి బరాబర్ అయితే ఈ మరి జనరేషన్ చూసి అలా అండి చాలాదై అయిపోయింది డెలికేటెడ్ చాలా ఈ డెలికేటెడ్ లో మనం హైజనిక్ ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తినడం పిల్లలి టూ త్రీ ఇయర్స్ బేబీ పిల్లలే చాలా అదైపోయిం వీక్నెస్ అయిపోడ హార్ కానీ క్యాన్సర్ అని వెరైటీ వెరైటీ వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి చూసారండి మీ కూడా దీని గురించి కొంచెం అవగా నో ఉన్నట్టున్నది ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిల్లల కి ఎలా పోయిన ఫుడ్ పెడతారండి
నేనైతే డైలీ మన వెజిటేబుల్స్ పెడతానండి నాన్ వెజ్ వీక్లీ వన్స్ ఒకటి తర్వాత మిగతా రోజులన్నీ వెజిటేబుల్స్ పెడతాం పిల్లలు పాలు అవేం తాగరండి ఆ ఏదైనా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మధ్య మధ్యాహ్నం లంచ్ ఫోర్ ఓ క్లాక్ ఏమైనా ఒక స్నాక్స్ చేసి పెడతా లేపొతే బయట నుంచి అన్నా ఏమైన్నా తెచ్చుకొని తింటారు ఫ్రూట్స్ ఈవినింగ్ డిన్నర్ అండి ఇగ
మ్
మ్మ్ మీరండి
నేను కూడా నార్మల్ మంచి ఫుడ్స్ పెడతా అండి ఇక మాకు మమ్మీ డ్రైవర్లు ఉంటే కొంచెము పిల్లలకి బిస్కట్స్ అవి తెస్తే అవి తింటారండి పిల్లలయితే తే నేనైతే స్ట్రిక్ట్ అండి పిల్లలకి ఫుడ్ దగ్గర కర్రీ మంచి కర్రీ ఎక్కువ కర్రీ కలుపుతా అండి ఫుడ్ మంచినే ఉంటది మళ్లీ ఆయిల్ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ రో డైలీ ఎగ్ మిల్క్ ఈ ఈవినింగ్ టైం హు మిల్క్ ఉట్టిగ మిల్గు తాగమంటే తాగారు కాబట్టి బూస్ట్ తెప్పిస్తాండి బాదం తినిపిస్తా బాదం కాజు హ్మ్ మళ్లీ వీళ్లు బాదం కాజు ఉట్టిగానే తిం తింటారండి నాన్న పెడితే తినరు
ఆ ఎలా అయినా ఏం కాదండి వాళ్ల కడుపులో హెల్దీ ఫుడ్ పడితే చాలు
హ్మ్ ఇట్లనే తింటారు బాయిల్డ్ ఎగ్ ఇంక ఇలా చేస్తా అండి ఇలా చేస్తే కొంచెం వాళ్ళకి హెల్త్ ఉంటదండి ఈ మధ్యలో పిల్లలు ఏం నేను ఎంత హైజినిక్ ఫుడ్డు పెట్టినా కూడా వుట్టినే వీక్ అయిపోతున్నారు అ ఆ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావడం
ఆ వాళ్ల తిండి ఇది ఇప్పుడు కాకపోయినా పెద్దగా అవుతా ఉంటే వాళ్లకి అదే అలవాటయిపోతూ ఉంటది దానికి ఏం కా లేదండి టిఫినే మనం ఏం పెడుతున్నామా మంత్ చిగ పెడుతున్నామా లేదా అనేది కాదు వెదర్ వల్ల అలా అయితది పిల్లలకి సో ఏందంటే వాళ్లు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వాళ్లకి బలమే ఇస్తుంది కాని లేసినెస్ ఇవ్వదు వాళ్లకి ఇమ్యూనిటీ పవర్ వస్తది అది ఇవ్వడం వల్లనే ఇంకా బటికి బ బయట పడుతు హై వీక్ అయిపోతారు కదా
అవునండి అదయితే కరెక్టే అండి నేను ఒకసారి ఆలోచిస్తా నేను అన్ని మంచినే ఫుడ్ పెడుతున్నా చేస్తున్నా మా మమ్మీ వాళ్లు పిల్లలకి గారభం ఇంకెంతైనా అమ్మ అమ్మ తాతయయినా పిల్లైనా ఎవ్వరైనా బయట వాళ్ళునా పిల్లలు చిన్న పిల్లలు చూస్త కారపుం చేస్త
ఆ అదే కాని వాళ్ళు ఏది తిన్నా కూడా వాట్ ఇప్పుడు బాగా తీసుకుంటే అప్పుడు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రాదు మంచిగా ఇగ ఏమి ఇచ్చినా పాలు తాగినా ఏం చేసినా కూడా డైలీ ఫైవ్ లీటర్ వాటర్ అంటే ఎవరు తాగలేరు కదండి ఓన్ లో ఒక మాక్సిమమ్ ఒక టూ బా టిల్స్ అంటే ఒక చిన్న వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా అలా ఒక త్రీ వాటర్ బాటిల్స్ తీసుకున్నా కూడా ్లాడ అచ్చిన తగ్గిపోతి ఊకే రాదు కూడా ఇప్పుడు రెైని సీజన్ కాబట్టి అంతగా తాగరు మనమే దగ్గరుండి వామ్ వాటర్ వేడి చేసి తాపియాలండి అలా తాపిస్తూ ఉంటేనే దగ్గర నుండి బ్లడ్ ఇన్ఫెక్షన్ నేను ఇది దాని వల్లనే తగ్గిపోద్ది మ్యాగ్జిమం మనం బయట మెడిసిన్స్ తో తగ్గించుకునే దానికంటే ఇంట్లో ఇలా చిన్న చిన్న వాటిని ఇచ్చి చేపిస్తేనే పిల్లలు వీటికి అలవాటు పడిపోతారండి మెడిసిన్స్ సిరప్స్ ఉంటాయి కదా సిరప్స్ టాబ్లేట్స్ వీటిని అవాయిడ్ చేయ్యాలి మాక్సిమం ఇప్పుడు మా బాబుకు జలుబైందండి జలుబైతే నేను మ్యాంగ్ మా హాట్ వాటర్ పసుపు నీళ్లు లేకపోతే రోజు తల స్నానం మంచిగా వేడి వేడి నీళ్ళతో స్నానం చే పిస్తానండి ఆ వేడి నీళ్ళకే సగం జలుబుపోయిందండి ఇప్పుడు త్రీ డేస్ నుంచి జలుబు ఉంది గాని రోజు కొంచెం కొంచెం కొంచెం తగ్గుతుంది సిరప్ సలు ఏం వాడట్లేదండి మళ్ళీ అవి వాడితే అవి మళ్ళీ వాడాల్సి వస్తూ ఉంటది ఇప్పుడు రైనీ సీజన్ ఆ రైనీ సీజన్ వెదర్ మంచి మంచిగాఉండదు ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి సో వ హవ్ టు టేక్ కేర్ అన్నమాట మంచిగా కేర్ తీసుకొని పిల్లల్ని గోరువెచ్చగా ఉంచుతూ ఉండాలి నీట్ గా ఉంచాలి మళ్ళీ ఇప్పుడు ఈగలు కూడా వస్తాయి ఈగలు ఈగలు వస్తాయి చీమలు వస్తాయి
థాంక్యూ యూ అండి మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు థాం యు
సరేనండి
డౌ
నన్యూ